వాల్
నమస్కార అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగుంనమండి
హమ్ ఏం చేస్తున్నారంండి మీరు
ఏం లేదండి ఇప్పుడే టిసన్ తిన్నాము
ఉమ్ మీరుగాప్పుడనా ఆ తన్నా వడి మీరు టూరిజం ఎట్లా టూర్స్కి ఎప్పుడైనా వెళ్ళారాన్డి
ఆ వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు
ఆ ఎక్కడెక్కడకి వెళ్ళారు మీరు
అంటే ఎక్కువ టెంపుల్స్కే వెళ్తామన్డి రీసెంట్గా తిరుపతికి వెళ్ళేసి వచ్చాము
ఆ తిరుపతి లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ గదా చాలా మంది విజిట్ చేస్తారు
అవ్ అవునన్డి
ఆ తెలియని వాళ్ళన్టే టూ ఎవరులేరు ఇంకా బీచెస్ ఇలా
ఆ వెల్ ఒక స్ సార్ వెళ్ళామన్డి వైజాగ్ విజయవాడ అరకు ఇట్లా అంతా
ఆ
ఉమ్ అదే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్నండి చాలా బాగుంటది బీచెస్ అంతా
గ్ బీచు
ఆ చాలా బావుటుందన్డి ఇంకా అరకు అంటే ఇంకా హిల్ స్టేషన్ గదా చాలా నేచర్ అంతా చాలా బాగా అనిపిస్తున్ది మనకు ఫ్రెష్గుంటది అంతా
మేము అన్ని టెంపుల్స్క్ వెళ్ళమండి తిరుపత్ త్ ఉమ్ శ్రీశైలం ఇలా అన్ని టెంపుల్స్ క్ వెళ్ళమ్
అవునా అన్డి మీరు ఇలా బీచెస్కి ఇలా వెళ్తూంటారా
ఆ వె వెళ్ళాలని వుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఎప్పుడు ఒకచారి ఖచ్చితంగా వైజాగ్ బీచ్కి ఇలా వెళ్ళాలి ఫెవ్రెట్ ప్లేస్ ఎదండీ మీకు
ఫేవరెట్ ప్లేస్ అంటే ఇట్ల తిరుప ఈ మధ్య అయితే ఎక్కువ తిరుపతికి వెళ్ళడాన్కి ఇష్టపడుతున్నామన్డి ఈ ఇయర్లోనే లాస్ట్ చెలుమ్ టూ టైమ్స్ వెళ్ళొచ్చాము సో తిరుపతి అనే చెప్పొచన్డి
చాలా అంటే
పీస్ఫుల్ గా అనిపిస్తదండి దేవున్నీ అంత తసేపు దర్శనానికి నిలబడి వెయిట్ చేసినా కూడా దేవుణ్ణి చూస్తూనే ప్రశాంత అద్భతంగా అనిపిస్తుంది
ఉమ్ అరుణాచలం ఎలా వెళ్లారండి మీరు
ఆ లేదండి అరుణచలమ్ కు వెల్లెలా అని చూస్తున్నాము కానీ కుదరట్లేదన్డి నెక్స్ట్ ఇంకా అదే ప్లానిల్ ప్లానింగ్లో ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందర్కి కుదుర్ తే వెళ్దామని చూస్తున్నాము మీరు వెళ్ళారండి అరుణాచలంకి
లేదు మా ఇంట్లో కూడా అందరూ అనుకుంటున్నారు వెళ్ళాల అరుణాచలం అలాగే తిరుపతి వెళ్ళలి అలాగే అరుణాచలం వెళ్ళిసి రాళ్ళ ఒకసారి అని ఇంకా ట్యాంకు ధరడం ఆ సో రెండు ఒకేసారి వెళ్ళసి వస్తే ఫ్యాన్లీ మ అంతా అనుకుంటున్నారు చాలా చూలాలండి ఆ ఇట్లా రిసార్ట్స్ అట్లా ఎప్పుడు వెళ్ళలేద అండి
ప్పు ఎప్పుడు వెళ్ళలేదండి దుబాయ్ రిసర్ట్స్ ఇతే స్పెసిఫిక్గా వెళ్లేదు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు హోటల్స్ ఇక్కడెక్క లే ఏన్నా మంచిగా హో లో నిన్నాం కాని ఇట్లా రిసార్ట్స్ అంటే ఏం స్పెసిఫిక్గా ఏం వెళ్ళలేదండి ఇండియాకు వెళ్ళారండి ఎప్పుడైనా షిరిడి ఇలాగా
ఆ షిరిడికి వెళ్ళామండి చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాము బ చాలా జర్నీ అండి ట్రైన్ లో వెళ్ళింటిమి మేము వన్ డే అండ్ వన్ నైట్ కూడా పడుతుంది
ఒక నైట్ ఈరోజు నైట్ ఎక్కుతే రేపు మధ్యాహ్నం కల దిగుతాం త్రీకి ఫోర్కి అలాగా
ఆ అవును మీరు ఎప్పుడు వెళ్లారు షిరిడి ఇ
నేను లాస్ట్ అయితే ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింటానండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము షిరిడీ కి బానే వెళ్తుంటామండి ఇప్పుడివరకు ఓ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాను.
షిరిడీక్ సిక్స్ టైమ్స్ వెళ్ళారా.
ఆ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళామండి. చిన్నప్పట్ నుంచి బాగ్ వెళ్ళే వాళ్ళ్. నము
ఆ
ఉమ్ ఉమ్ కలాగ షిరిడి పక్కన నాసి. క్ త్రయంబకేశ్వర్ అట్లన్ని చుట్టూ ఉండేవ్. కూడన్ని చూస్కొనొచ్చాము
చిన్నగున్నప్పుడు నేన్ కూడా ఒకసారి వెళ్ళాము షిరిడి అంతే. హ ఒ బెస్ట్ ఎక్స్పీరియన్స్.
హా ఏమో ఒక్సారి మేము తే కార్లో కూడా వెళ్ళామండి షిరడీకైతే అంత దూరం గదా ఐనా కూడా కార్లో వెళ్ళాము చాలా బాగుండేది రోడ్ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడంతా కుక్ చేసుకుంటు ఫుడ్డ్ ఫ్యామిలీ మెంబెర్సంతా బాగ వెళ్ళాము. ఇంక మిగతా చాలాసార్లు ట్రైన్లో వెళ్ళాము. చాలా బాగుంటుంది గదా అలా ఫ్యామిలీ మెంబర్స్తో లాంగ్ ట్రిప్స్ కి వెళ్తే. హలో హలో